ఏం చేసారు ఈ రోజు డిన్నర్ కి
డిన్నర్ కి ఏం లేదండి మార్నింగ్ వండిన పప్పు
అవున తిన్నారా మరి
చెక్ చేస్తున్నా అండి వెళ్ళిపోతుందేమో అని నేను ఆఫ్ చేసేసాను స్క్రీన్
స్క్రీన్ ఆఫ్ జస్ అది ఆఫ్ అయిపోతుందండి అందుకే ఆఫ్ చేయకండి మొబైలో ఆర్డర్ పెట్టుకొని తినేయండి అవునా
తినే అప్పుడు
ఏం స్పెషల్ ఈరోజు పప్పు మీరే చేసారా పప్పు
లేదండి మా ఫ్రెండ్ చేశాడు
హా అవును మీ కుకింగ్ రాదా
రాదు అండి
అవును మీ ఫేవరెట్ కలర్ ఏంటిదండి
వైట్ అండి
ఓన్లీ వైట్ ఏనా
వైట్ బ్లూ
హు ఓకే
మీకు నే నార్మల్గా లైక్ ఫ్యాషన్ వేర్ ల లైక్ ఫార్మల్స్ ఇష్టమా లేకపోతే వెస్టర్న్ వేర్ ఇష్టమా
కొంచం రెండు
రెండు ఇష్టమ ఎక్కువ ఏది ఇష్టం లైక్ ఫార్మల్ ఆర్ వెస్టర్న్ బ్యాగి జీన్స్ అనిస్తున్నాయి కదా ఇప్పుడు
పర్
అవున
ఆ ఈ మధ్య ఏమన్నా షాపింగ్ చేసరా మరి
లేదండి చేయలేదు అమ్మ ఉండేది
అవున లేదు చేయలేదు
చెల్
చెయాలి అయ్యో తిన్నార మరి
హలో
చిన్నార హలో
హలో కట్ అయిపోయింద
అ
బస్కస్
ఏం చేస్తున్నారు
ఎందుకు డిస్కనెక్ట్ అస్తుంది
మళ్ళీ ఒకసారి కనెక్ట్ చేయండి
డిస్కనెక్ట్ అవుతుంది మీకు వచ్చిందా
లేదండి కట్ అయిపోయింది నాకు
ని పో
ఏదైన బయటికి వెళ్ళారా ఈవినింగ్ టైమ్ లో
నేను బయటకి షాప్కి వచ్చామండి బయట
ఏమేమి కూరగాయాలు కొనుకున్నారు
అవునా
పలిగడ్ ఏడి అది కాలు
రాట్లేదు
నబ చెప్త సార్ ఓకే నంబ దూ
సేమ్
ఒకకే
మీరు ఐస్ క్రీమ్స్ బాగా తింటారా
లేదదతే పడదు
అయ్యో
మీపాడుతుందన్ని షుగర్ కింద నిర్ధయం సర సార్ చూదండి
తమ్
ఇంకెంటండి ఇప్పుడు
ప్పండి మీ వాయిస్ బ్రేక్ అయితుంది
బానే తిన్నారండి డిన్నర్ గట్టిగా తిన్నారా నార్మల్గా తిన్నరా
ఇంకా డిన్నర్ చేయలేదండి చెయాలి డిన్నర్
ఎందుకండి ఎంతసేపు పడుతుంది డిన్నర్ ఇంకా
ఏ టైం ఎంత అయితుంది ఇప్పుడు ఇంకా హాఫ్ అన్ అవర్ తర్వాత చేస్తామండి డిన్నర్ అ
ఓకే ఓకే హాఫ్ అన్ అవర్ తర్వాత చేస్తాండి ఏం ప్రిఫర్ చేస్తారండి ఎక్కువ నైట్ పూట డిన్నర్స్ కి
ఏదో ఒకటి చేస్తదండి
ఎక్కువ ఏం ప్రిఫేర్ చేస్తారు తినడానికి ఉమ్ మీరేం తినరు తినాలనుకుంటారు నైట్ డిన్నర్
ఫోర్టీన్
వాయిస్ రావట్లే మీ వాయిస్ రావట్లే
ఎప్పుడైనా ఏదైనా తినాలనిపిస్తే అప్పుడు చేసుకుంటా ప్రస్తుతానికి ఏమిలే ఎదుంటే అది తినాలి ఉమ్ ఏం స్పషల్గా వండుకొని తినాలనిపిట్లేదు
కొంచెం వాయిస్ స్లో ఉంది ఒకసారి చూడండి
ఇప్పుడు ఓకేనా
కొంచం ఉమ్ ఇప్పుడు ఒకే
ఉమ్ ఏమనా మూవీస్ చూసారా ఈ మధ్య
నేనండి
ఉమ్
చూశానండి
ఏం మూవీస్ చూసారు
యానిమి మూవీ చూసాను
దాని గురించి ఏమైనా చెప్తారా కొంచెం
డామినెంట్ ఉంది యానిమిస్ మీర్ చూస్తారా
లేదండి
మీరు చూడరా లేదండి మీరు బాటుగాల్లు
లేదండి
చూడండి ఇప్పుడైన ట్రై చేయండి
చెప్పండి యానిమీ అంటది ఏదన్నా యానిమీ కానీ ఏదైనా స్టోరీ చెప్పండి
సరే చెప్తానండి ఆ మీరు లైక్ సైలెంట్ వాయిస్ చూసారా
అ
చూడండి ఇప్పుడుేనా వెబ్సైట్కి వెళ్ళి సైలెంట్ వాయిస్ అని కొట్టి చూడండి మూవీ వస్తది ఫుల్ మూవీ బాగుంటుంది మూవీ
ఓకే అంటే దాని స్టోరీ చెప్తారా కొంచెం
స్కూల్ లైఫ్లా ఒక అబ్బాయి ఒక అమ్మాయి నేడిపిస్తడు అమ్మాయికి మాట్లాడడం రా మాట్లాడిస్తే మాట్లాడు మాటలు రావు మాటలు వినపడవు అలాగే అమ్మాయి కొంచెం లైక్ హ్యాండ్ కీప్యాడ్ అమ్మ బాగా టార్చర్ పెడితది పెద్దగాయనాక పెద్దగాయనాక రియలైజ్ అయితదో అమ్మాయి మిమ్మల్ని చూసి అమ్మాయి తోటి రిలేషన్షిప్ డవల పడుతుద కాకపోతే టైం పడుతుంది అబ్బాయి తోటి ఈ అబ్బాయి ప్రతిసారి సూసైడ్ కి అటెం చేసిండు అమ్మాయి అబ్బాయి ఇద్దరిదీ సపరేట్ సపరేటీ సుసైడ్ కి అటెంప్ట్ చేస్తది ప్రతిసారి
అయ్యో
ఇకా చాల ట్రై చే
ఓకే అండి చూస్తాను ట్రై చేస్తా అ ఇంకేమైన మీస్ జూసారో
నేనండి
దాదాపు ఎన్ని యానిమల్స్ జూసుంటారు మీరు
చాలా యానిమల్స్ చూసానండి.
అంటే ఒక కౌంట్ ఇంత ఇన్ని ఇన్ని అని ఏమి లేదా
అండి
ఇన్ని నెంబర్స్అని చెప్పేసి ఇన్ని నెంబర్స్ అని లేదా ఇన్ని మో ఇన్ని అనిమీస్ చూసా అని చెప్పేసి
చూశాను ఒక హండ్రెడ్ పైకి చూసాను
అవునా
అది టూ హండ్రెడ్ అయింది కట్ అయిపోయింది.
అవును నాది అది స్విచ్ ఆఫ్ అయిపోయింది.
అవునా
ఉమ్
ఒకే ఒకే ఒకే హండ్రెడ్ హండ్రెడ్ చేస్తదా అండి
వస్తాది వస్తాది మీకే వస్తాది
చెప్పండి ఇంకో మొబైల్ లేదా వేరే మొబైల్ లేదా రెండే ఉన్నాయా
ఉన్నా ట్రై చేస్ చూస్తా చెప్తాగండి మీకు
ఇంకేంటండి విశేషాలు మరి
ఏ లేదండి ఎల్లుండి శ్రీరామనవమి కదా ఎల్లుండి రేపు కాదు ఎల్లుండి ఆ ఎల్లుండి ఫ్రీగా ఉంటాం. ఎప్పుడు ఇది ట్వంటీ సెవెంత్ ఆ లాస్ట్ డేట్ దీనికి
లేదండి ట్వంటీ సిక్స్త్
రేపేనా
అవును
ఇ ఇవాళ మాక్సిమం ఒక త్రీ ఫోర్ అయితే చాలా ఎక్కువ వద్దు త్రీ ఫోర్ అయిపోతే చాలు
మ్మ్ నైటంతా గూర్చొన్ కంప్లీట్ జేసేయండి.
మీరు గూడా మొబైల్ చార్జింగ్ బెట్టు.
నోన్.
కంప్లీట్ జేయిటాన్కి.
ఒకే అనిల్. సరే అండి మరి.